బాగున్నం అండి మీరు బాగున్నారా అండి బాగున్నాం అయిందా అండి భోజనం ఆ అయిందండి భోజనం వన్ ఓ క్లాక్ కే అయిందండి ఏం చేశారండి ఇవాళ
ఇవ్వాలండి చిక్కుడుయ కర్రీ చేసాను అండి
మీరు ఇవాళ పప్పు చారు చేసానండి స్పెషల్ అండి ఇవాళ ఏం అన్న ఇ సాటర్డే అండి సాటర్డే అండి నేను ఫాస్టింగ్ అండి అవునా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేసానండి మళ్ళీ ఆ మళ్ళీ ఇప్పుడు పప్పు చారు మధ్యాహ్నం పప్పు చారు చేసానండి ఇంకా మీ విషయాలు ఏంటి అండి కొత్త కొత్త విషయాలు ఉన్నాయా అండి ఏముందండి ఫెస్టివల్స్ ఏండి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి ఉగాది మొన్న హోలీ అయిపోయింది ఆ శ్రీరామణవమి అవన్నీ మేము మంచిగా జరుపుకుంటామండి ఆ ఫెస్టివల్స్
అవునా అండి మరి ఏ కే ఫెస్టివల్ అంతా బాగా ఇష్టం అండి
మాకు అన్నిీ ఇష్టము అండి కానీ ఎక్కువ మాత్రం దివాళి ఎక్కువ చేసుకుంటామండి ఆ ఏంటి అప్పుడు ఇంకేమన్నా పిండి వంటలు రంగులు అన్నీ వేసుకుంటారా అని అవునండి దివాళి అంటే ఉదయాన్నే లేేసి తప్పయట కల్లాపుజల్ కొన్ని కలర్లు వేసి ముగ్గులు వేస్తాము అండి అవునా వేసుకొని మళ్ళీ ఏం వేస్తామంటే జు ముందు రోజు భోగి చేస్తామండి అవునవును భోగి స్నానాలని చేస్తాము ఆ తర్వాత స్తారు కదా అ ఆ అవునండి ఆ లేదండి దీపావళికి కాదడి సం సంక్రాంతి కి కదండి ఆ దీపావళి రోజు మట్ జస్ట్ భోగి స్నానం చేస్తామండి ఆ ఇక ఆ తర్వాత
ఆది
నెక్స్ట్ ఆ కలర్స్ ఏసిఉంటాము నెక్స్ట్ డే లక్ష్మీ పూజ చేసుకుంటాము అండి అవునండి త్రీ డేస్ ఉంటాది మళ్ళ ఇంకోకట్ టి ఏంటిందంటే ఆ రోజు మేము మాకు నోములు కూడా ఉన్నాయన్ డి ఆ నోములు ఎట్లా చేసుకుంటామంటే అది బబ్బెరపప్పు నానబెట్టి ఆ గారెలు చేస్తామండి గారెలు చేసి అన్నం అండి పాశం వండు తామండి పాశమ అండి చిక్కుడుకాయ అనుపకాయ వంకాయ అయి మూడు కళపి కూర చేస్తాం అండి కూర ఏస్ ఇంకా పప్పు చారు కూడా ఏస్తామండి ఏసి పాష అల్లం బెల్లం ఉంటాది కదం డి ఆ బెల్లంతోని బియ్యాన్ని నానబెట్టి పాషమన్నం వండుతామండి పాషమన్నం అండి పాషం వండుతామండి తర్వాత పాష్ మన్నామండిన తర్వాత ఇక సాయంత్రం అవుతది కదండి ఇక సాయంత్రం టై లో ఏం చేస్తామంటే ఇక దేవుడి దగ్గర ఇట్లా ముందు దేవుడు ముందు పందిరేస్తామండి పందిరేసి ఇప్పుడు మన వండినయ్య అన్ని ఉంటాయి కదండి వండినయన్ని వంటకాలు ఉంటాయి కదండి ఆ వంటకాలతోని అన్ని ముందు ఉపారాలులాగ పెట్టి ఆ నోముదండలు ఏది తీసుకొస్తామండి తీసుకొచ్చి అయ్య గారు కూడా వస్తారంండి ఇగా మా ఇంట్లో మా సారు నేను ఇద్దరం పూజ మీద కూసుంటానండి ఆ పూజ మీద కూర్చొని ఇక
కొత్త బట్టల్
కొత్త బట్టలు అవి కట్టుకుంటారా మళ్లీ కుంటామండి ఇక పూజ మీద కూసోని ఆ నోములు చేసుకుంటాంమండి అయ్య గారు చెప్పినట్టుగా అన్నీ చేస్ స్తామండి ఆ చేసి తర్వాత మళ్ళీ ఆ అజున కుటుంబం అంతా కూచుని స్తారేమో కదండి మా దగ్గర కూర్చుంటారంండి జస్ట్ పూజ మీద మాత్రం నేను మా సార్ కూర్చుంటానుండి కూర్చున్న తర్వాత మళ్లీ ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్లీ మేము సపరేట్ గా లక్ష్మీ పూజ కూడా చేస్ కున్ టాం అండి అదే రోజు ఆ అదే లక్ష్మీ పూజ
ఊ
లక్ష్మి పూజ చేసుకొని ఇక ఇది అది అన్నీ అయిపోన తర్వాత ఇక ఈ ఆ ఉపరాలు పెట్టినయి ఉంటాయి కదండి పాస్ అవునండి ఇక వాటితోని ఒక్కపొద్దిడుస్తామండి మళ్ళీ ఇగ అంతకు ముందు మొత్తం దీపాంతా తీసుకొచ్చి ముందు బయట మొత్తం దీపాలు పెడతామండి ఆ సిక్స్ కాంగానే పాలు పెడతామండి ఇంటి చుట్టూ పెట్ ఊ ఇంటి చుట్టూ పెట్టుకుంటామండి మా పిల్లలకి మస్తు బాంబులు అవ్వి ఇవ్వి ఈ మా సారు మేము దగ్గర ఉండి కాల్చుకుంటామండి ఆ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ దీ దీపావళి నుంచిలయితే కార్తీక మాసం వరకు కూడా నేను దీపం పెడతానండి డైలీ అవునండి కార్తీక మాసం కూడా చాలా బాగుంటది కదండి తులసి కళ్యాణ మాటం చేస్తారు అ అవును అప్పటి వరకు కూడా నేను డైలీ ఒక్క రోజు కూడా పడయ అరకుండా ఫిఫ్టీన్ డేస్ కూడా ఇంటి ముందు కంపల్స్ తరవాత ఫైవ్ దీపాలన్నా పెడతానండి కార్తీక మాసం కార్తీక మాసం వరకు దీపావళి ఉండ అయితే కార్తీక మాసం వరకు కూడా
హ
అన్ని దీపాలు పెడతాం హామ్ చాలా బాగా చేసుకుంటారు అ అనండి చాలా బాగా చేసుకుంటారు మీరు ఎట్లా కుంటడి దీపావళి మేము కూడా చేసుకుంటామండి మార్నింగ్ ముగ్గులు వెళ్ళేసి దగ్గర్లో ఉన్నస్నానం అది చేసేసి
హా నాగుల గుడి లో కూడా కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళా దగ్గరలో ఉన్న గుడి లా కూడా కొట్టేసి ఇంటికి వచ్చినాక దేవుడికి తులసి చెట్టు కాడ కళ్యాణం చేస్తాం తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టి దేవుడి ఫోటో పెట్టి అక్షంతలు కంకణాలు కట్టుకుంటామ అన్ని ఇ మంచిగా పూజ చేసుకొని ముత్తైదువులు కూడా పిలుస్తాము
రాని వాళ్ళ దగ్గర పసుపు బొట్టు పెడతాం హా ప్రసాదాలు ఇస్తాంమని హా ఇగ చాలా బాగా చేసుకుంటాం మళ్ళా సాయంత్రం హా హ్మ మంచిగా దీపాలు పెట్టుకుంటామ అండి, మళ్ళీ ఊడ్చేసి ముగ్గులు పెట్టేసుకొని హా
మళ్ళీ పిండి వంటలు అవి చేసుకుంటామ అండి, చాలా బాగా చేసుకుంటామ అండి కార్తీక మాసం కూడా నాకు కూడా చాలా ఇష్టం అండి. కార్తీక మాసంలో, ఇంకా ఉసిరిక దీపం పెట్టడం అంటే బాగా ఇష్టం అండి, ఉసిరికాయలు కొనుక్కొచ్చుకొని వాటి
మీ దీ పందర దిట్ంటాని మంచిగా అనిపిస్తందిండి కార్తీక మాసంలో మా ఇంట్లో కూడా
పాటిస్తరండి కార్తీక మాసంలో మంచిగ అనిపిస్తదండి కార్తీక మాసం
కార్తీక మాసంలో ఒక్క రోజు ఉపవాసం ఉండి దీపం పెడితే ఆ సంవత్సరం అంతా కూడా దీపం పెట్టినట్టుగా అంటు ఉంటారు కదండి అవునండి. మేము కూడా అండి మేమైతే, ఆ నేనైతే మా నేనైతే మా సార్ వి మూడు వందల అరవై దు నావి మూడు వందల అరవై ఐదు, మా మా పాపవి మూడు వందల అరవై ఐదు, మా బాబువి మూడు వందల అరవై ఐదు వత్తులు ఆ రోజు ఒకటే రోజు కాలుస్తాం. ఆ ముందు రోజు మా దగ్గర వాగు ఉందండి. ఆ వాగుకెళ్ళి స్నానం చేస్తామండి. స్నానం చేసి అక్కడ వాగులో కూడా వత్తులు వదిలి పెడతానండి. అవునండి. మేము అక్కడ మూడు వందల అరవై ఐదు ప్లస్ పూవ్వత్తులు చేసుకుంటాం కదండి ఆ పూవత్ త్తులు కూడా వదిలి పెడతామండి మళ్ళ టె కాకుండ అక్కడి నుంచి గుడికొచ్చి చ్చి మళ్ళ గుడి కాడ తులసి చెట్టు కాడ ఆ ఇసరి చెట్ ఉంటది కదన్ న్డి ఆ అక్కడ కూడా వదులు పెడుతా అండి పాలిస్తాడంట ఒగాప్ హలో
మొత్తానికైతె చాల బాగా చేసుకుంటరు అన్నట్టు
కిందె ఉంటానండి ఆ కింద పడుకొని ఫైవ్ డేస్ ఫాస్ టింగ్ ఉంటానండి. కార్తీక మాసంలో
ఆ మంచిగ అనిపిస్తది కదా అండి
కార్తిక మాసం అంటేన్ నే చాలా పవిత్రమైన రోజులు అంటారు కదాన్ డి అవును చాల్ మంది కూడా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారండి అవునండి కార్తీక పౌర్ణమి రోజు మా గల్లిల్లో కూడా చేసుకుంటారండి కొందరు ప్రతి సంవత్సరం చేసుకుంటారండి వా సత్యనారాయణ వ్రతం మా ఇంట్లో పూజ అది చేసుకొని ఇగ వాళ్ళ ఇంటికే వెళ్తామండి ఆ కంపల్సరీ ప్రతి సంవత్సరం తీసుకుంటారన్నమాట అవునా కార్తీక పౌర్ణమి ఇగ అక్కడికే వెళ్ళి భోజనం అది తీసుకుంటాం అండి సత్యనారాయణ స్వామిది ఇంకా దేవుడికి అట్లా నైవేద్యం చేసి పెడతాము భోజనం అక్కడే చేసేస్తాము మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అండి సత్యనారాయణ వ్రతాలు మరి ఆ ఈ మధ్యనే చేసుకున్నామండి ఎండాకాలంలో వచ్చిన
క్కడద దగ్గర్లో ఉన్న యాదగిరి గుట్ట పైకి కూడా వెళ్ళామండి నాంపల్లి గుట్ట పైకి అక్కడైతే బలే ఉందండి నాంపల్లి గుట్ట నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా బాగుంది ఆ పాము లోపలికి నడుచుకుంటూ వెళ్ళినట్టుంది
మధ్య మధ్యల కొన్ని దేవుళ్ళ విగ్రహాలు మంచిగా అనిపించిందండి నరసింహస్వామి ఉన్నాడు వాటిపైకి మెట్ల పైకి చాలా మెట్లు ఎక్కాలి ఫస్ట్ ఆమెట్లని చూసి ఎక్కలేమ అని వద్దు అనుకున్న కాని మళ్ళీ ఎ ఆహా
ఎక్కినట్టే అనిపించలేదండి దిగేటప్పుడు అయితే చాలా సంతోషంగా అనిపించింది మేం వెహికల్ కూడా ఏది మాట్లాడుకొని వెళ్ళలేదని అలసిపోయినట్టే అనిపించలేదండి చక్కగా అనిపించింది దేవుడి దగ్గరిక వెళ్తే అట్లనేే అనిపిస్తుందండి మల్లా కరెక్ట్ టైం కి దర్శనాలు చేసుకున్నాం అభిషేకాలు కూడా చేసుకున్నాం అండి వేములవాడల కూడా చాలా బాగా అనిపించిందండి నాకు వెళ్ళిచినాక ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నామండి అప్పటి వరకు అసలు అలసిపోయినట్టు కూడా అనిపించలేదండి వచ్చిన తెల్లారే చేసుకున్న అవునా పిలిచారా అండి మరి మీ వాడవాళ్ళ అందరిని పిలిచామండి మా అమ్మ వాళ్ళు వచ్చారు వాడలో చాలా బాగా చేసుకున్నాం అండి ఇంకా మళ్ళీ మంచిగా అనిపిస్తే చేసుకోవాలని అనుకుంటున్నామండి అవునండి మనం దేవుని ఎంత మొక్కితే మన దేవుడు అన్ని ఇస్తాడు అనుకోకుండా చేసుకున్నాం అండి అది అనుకోకుండా వెళ్ళడం అయింది అనుకోకుండా చేసుకున్నాం మళ్ళీ కూడా సమ్మర్ లో అనుకుంటనం చేసుకోవాలని అని ఇగ ఎట్ల ఉంటదో తెలియదు దేవుని నమ్ముకుంటే మనకి ఎప్పుడైనా శుభమే జరుగుతుందండి అవునండి ఇప్పటి వరక అయితే జరుగుతుందండి ఏదైనా సంతోషంగానే స్వీకరిస్తానండీ అవునండి శుభమైనా ఆశుభమయినా సరే అండి మీతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలండి ఒకే అండి కట్చేయి